హలో మమత
హలో చైతు బాన్నావా
ఆ బాగున్నాను బాగున్నావా మమత ఏం లేదు కుర్సున్న నువ్వు
ఏం లేదు తిన్నావా మరి
తిన్నా తిన్నా నువ్ తిన్నావా ఏం కర్రీ ఇకు అది మాది టమాటో
అవునా ఇంకేంటి విశేషాలు మరి
చెప్పాలా నువ్వే
ఈసారి బతుకమ్మకి మన తెలంగాణలో ఎంతో సందడిగా ఉందో కదా నిజంగా పూల పండుగ అంటే బతుకమ్మ
అవును అవును బతుకమ్మ బోనాలు ఇవి కేవలం పండుగలు కావు మన తెలంగాణ సంస్కృతి ఆత్మ చిన్నప్పటి నుండి మన ఊళ్లో ఈ సందడి చూస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుందో
అవును ఆ తంగేడి పూలు గునువు పూల వాసన చూస్తుంటే ఏదో తెలియని ప్రశాంతత అసలు బతుకమ్మని తొమ్మిది రోజులు ఎలా జరుపుకుంటారు హలో కొంచెం వివరంగా చెప్తావా
తప్పకుండా మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మతో మొదలై మధ్యలో అటుకుల బతుకమ్మ ముద్దపప్పు బతుకమ్మ అంటూ రకరకాల నైవేద్యాలతో చివరి రోజు సద్దుల బతుకమ్మతో ఘనంగా ముగుస్తుంది అమ్మాయిలందరూ రంగు రంగులు చీరలు కట్టుకొని బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పాడే పాటలు ఆ అనుభూతే వేరు
చేయాలనిపిస్తుంది అసలు బతుకమ్మ అని పేరు ఎలాగా వ చింది
బతుకమ్మ అంటే బతుకుని ఇచ్చే తల్లి గౌరీ దేవి అని అర్థం ప్రకృతితో నీటి నీటితో మనుషులను కూడా అనుబంధాన్ని ఇది తెలియజేస్తుంది అందుకే ఆ పువ్వులు చెరువుల్లో నిమర్జనం చేస్తాం ఇది స్త్రీ రా ఆత్మ ఆత్మవిశ్వాసానికి ప్రతీక
అది ఆషాఢ మాసంలోనే ఎందుకు చేస్తారు
ఆ బోనాలు తెలంగాణ మాత్ర తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన పండుగ ఆషాఢ మాసంలో జబ్బులు రాకుండా మహంకాళి అమ్మవారికి మొక్కుకుంటాం కాబట్టి బోనం అంటే భోజనం అని అర్థం కొత్త కుండల్లో వండిన అన్నం బెల్లం పెరుగు కలిపి అమ్మవారికి నైవేద్యంగా ఇస్తాం మహిళలు ఆ కుండలను తలపై పెట్టుకొని డప్పుల చప్పులతో మధ్య వస్తుంటే చూడాలి వేరే ఉంటది అసలు
అవును పోతరాజుల విన్యాసాలు చాలా బా బాగుంటాయి నగరంలో అయితే లాల్ దర్వాజా బల్కంబేట్ట ఎల్లమలయాల వద్ద సందడిగా మామూలుగా ఉండదు అసలు
అవును బోనాలు బతుకమ్మ ఈ రెండు స్త్రీలకు సంబంధించిన పండుగలే శక్తిని ఆరాధిస్తాం
బతుకమ్మ బోనాలే కాకుండా సమ్మక్క సారలమ్మ జాతర గురించి విన్నాను అది ఆ ఆశయాల పెద్ద పండుగా పెద్ద అతి పెద్ద గిరిజన జాతర అని చెప్తారు నిజమేనా
అవును అవును మమతా మేడారం సమ్మక్క సారాలమ్మ జాతర ములుగు జిల్లాలో జరుగుతుది రెండు సంవత్సరాలకు ఒకసారి కోట్లాది మందులు భక్తులు వస్తారు అమ్మ వాళ్లకు బెల్లం బెల్లంని ఇడ బంగారం అంటారు దీన్ని నైవే ద్యం గా సమర్పిస్తారు తెలంగాణ గిరిజన సంస్కృతికి అదొక నిదర్శనం
తెంగాణలో ఇన్ని విశేషాలు ఉన్నాయా మన దసరా కూడా చాలా స్పెషల్ కదా
ఆ దసరాను తెలంగాణలో అతిపెద్ద పండుగ అని పిలుస్తారు అంటే అతి పెద్ద కాదు కాని పెద్ద పండుగ అని అంటాం దసరా నాడు జమ్మి ఆకును అంటే జమ్మి ఆకును మనం బ బంగారంగా పూజించి ఒకొక్ ఒకరికి ఇచ్చిపుచ్చుకోవడం మన సాంప్రదాయం ఆ రోజు పాలపిట్టను చూడడం చాలా శుభప్రదం
మా ఊరి బయట ఉన్న జమ్మి చెట్టు వద్దకు అందరు కలిసి వెళ్ళడం ఆ తర్వాత కొత్తవ బట్టలు వేసుకోవడం వంటకాలు చేసుకోవడం బాగుంటది
ఆ ఇంకా చెప్పుకుంటే తెలంగాణ పండుగల్లో భిన్నత్వం కనిపిస్తుంది సంక్రాంతి ఉగాది శ్రీరామనవమి ఆ శ్రీరామనవమి ఫేమస్ భద్రాచలంలో అవుతుంది ఎంత వైభవంగా జరుగుతాయో ఇంకా రంజాన్ హలీం చార్మినార్ దగ్గర సందడి పిర్రల పండుగ ఆ పిర్రల పండుగనే మొహ్రమన్ కూడా అంటారు అవి కూడా సేమ్ అంతే భక్తితో సామరస్యంగా జరుపుకుంటాం
నిజంగా తెలంగాణ సంస్కృతి పండగలు మట్ మట్టివాసనను ఆత్మీయతను గుర్తు చేస్తాయి
అవును అవును మమతా పండుగ అంటే కేవలం సెలవే కాదు మన సాంప్రదాయాలను ప్రకృతిని గౌరవించడం అందుకే తెలంగాణ ప్రజలు తమ పండుగలను అంత పట్టుదలగా జరుపుకుంటారు
ఈసారి సర్దులో బతుకమ్మ కి నేను కూడా మా అత్తగారి ఇంటి నుండి వస్తాను కలిసి ఆడుదాం
ఖచ్చితంగా బతుకమ్మ ఆడి పాటలు వాడి ఆ ఇంకా షాపింగ్ కూడా ఒకటే దగ్గర చేద్దాం సంతోషాన్ని కూడా పంచుకుందాం
అవును మీసారి మరి నీ బట్టలు కొనడం అయ్య అయిందా
కాలే కాలే నువ్వు వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి షాపింగ్ పోదాం అని చెప్పిన కదా షాపింగ్ పోయి జ్యువెలరీ అవన్నీ కొనుక్కొని వద్దాం సేమ్ సేమ్ మ్యాచింగ్ మ్యాచింగ్ తీసుకుందాం ఏమంటావు
సరే అలానే కొనుకుందాం కాని ఏంటి నువ్వు ఈ మధ్యలో చాలా ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు మొత్తం మారిపోయావ్
అట్లేం లే ఇప్పుడు తెలుగులోనే కదా ఏమి ఇంగ్లీష్ మాట్లాతలే ఇప్పుడు ఏమో లే
డౌట్ ఉంది చెప్పు కదా
ఏంది
సంక్రాంతి పండుగను ఎన్ని డేస్ జరుపుకుంటారు ఎలా ఉంటది దాని గురించి కొంచెం వివరంగా చెప్తావా
ఆ సంక్రాంతి పండుగ త్రీ డేస్ జరుపుకుంటాం అది మనం జాన్ జాన్ ఆ మిడిల్ అంటే ఫోర్టీన్త్ అట్లా జాన్ మిడిల్ లో చెసుకుంటాం అంటే సెకండ్ వీక్ అనుకో కరెక్ట్ చెప్పాలంటే ఫర్ త్రీ డేస్ ఫస్ట్ రోజేమో భోగి తర్వాత నేమో మకర సంక్రాంతి థర్డ్ రోజేమో కనుమ ఫస్ట్ రోజు భోగి రోజు ఏందంటే మన లొ అది ఏమంటారు భోగి పాత వస్తువులు అన్ని తెచ్చి కాల్చేస్ స్తాం అట్లనే మనలో ఉన్న నె
అవునా ఎందుకు అట్లా పాత బట్టలను ఎందుకు కాల్చరు.
ఆ అంటే మన అంటే ఏమంటారు మనలో ఉన్న నెగిటివిటీ అవన్నీ పోవాలని అని ఆ అన్ని పాత వస్తువులు అన్నిటిని అందుల ఏశి అంటే కా కాలుస్తాం, ఆ మంటల్లో ఆ నెగిటివిటీ మొ త్తం బొయ్యి మనకు పాజిటివ్ ఎనర్జీ అవన్నీ కొత్త సంవత్సరంలో అంటే ఇప్పుడు మనం జాన్ ఫస్ట్ కి న్యూ ఇయర్ అనుకు ంటాం కదా ఈ రోజులకి ఫెస్టివల్ గూడా వస్తది కదా నెగిటివిటీ మొత్తం పోయి పాజిటివిటీ రా రావడం కోసం మనం అట్లా చేస్తాం అన్నట్టు ఈసారి మా దగ్గర ఏం జేసినాం తెలుసా హ్మ్
మరి నెక్స్ట్ డే సెకండ్ డే ఏం జరు పుకుంటారు.
ఆ రోజు మకరత సంక్రాంతి జరుపుకుంటారు. ఆ రోజు ఏం చేస్తారంటే ఉ ఇంకా ఈ రోజు భోగి రోజు ఏం చేశారంటే భోగి పళ్ళు చిన్నపిల్లలకు ఉంటాయి కదా వాళ్ళకు భోగి పళ్ళు కూడా రేనువల్లు ఆ సీజన్ లో దొరికే రేగిపండ్లు అవన్నీ ఆ చిన్న పిల్లలకి వాళ్ళ తలపై నుంచి వోస్తరు అన్నట్టు మకరద సంక్రాంతి రోజు ఏం చేస్తరు అంటే ఆ సం ఆ రోజు ఏ మో అంతా ఇ
ఇంట్లో ఎలా జరిగింది మరి ఈసారి
వేరే లెవల్ ఫుల్ ఇంకా పొద్దున్నట్లు లేసి ముగ్గులు వేయడం, రంగులు అవన్నీ మీరు ఎంతసేపు వేసిర్రు ముగ్గులు.
నిన్న చాలాసేపే ఏసాం ఆ ముగ్గు వేయడం ఏంటో కాని నడుం పట్టుకోవడమే సరిపోయింది. అవును మరి కనుమా మూడో రో జు ఏం జేసావ్ దాని గురించి ఏం జెప్పలేదు ఏంటి.
ఆ కనుమ రోజు ఏం చేస్తామంటే ఆ రోజు మన ఆ సాంప్రదాయం ఆ రైతులు అది దేవుళ్ళలాగా కొలిచే నాగలి అవిటిని మంచిగా క్లీన్ చేసి, ఆ మ్ వాటిని రెడీ చేశ్తరు అన్నట్టు, సంక్రాంతి రోజు ఏం చేస్తారంటే ఆయన అస్తడు ఎవరు ఎద్దులను తీసుకొని అచ్చి గొబ్బెమ్మలు పెడతరు సంక్రాంతి రోజు. ఒక ఆయన అచ్చి ఆ ఇట్లా సన్నాయి వాయిద్యాలు డప్ ప్పుల తోటి వచ్చి ఊర్ల ఇట్లా వడ్లు అవన్నీ తీసుకొని పోతరు.
స ఈ పండుగ చాలా బాగుంది అలాగనే వస్తారు కానీ నేను చాలా తక్కువ చూశాను. ఇంకొకటి ఏంటంటే ఉగాది పండుగ గురించి నాకు ఎక్కువ తెలీదు, కొంచెం చెప్తావా దాని గురించి.
ఇవన్నీ పండుగలు తెలుసుకొని ఏం చేద్దాం అనుకుంటున్నావు మమతా.
ఊరికే అంటే తెలీదు ఏదో షె రుచులు అంటారు గదా, ఏమేమి రుచులు ఉంటాయి అందులో తెలుసుకుందామని.
షడ్ రుచులు అంటే మన లైఫ్ కూడా అట్లా ఏమ షడ్ రుచులు అంటే మొత్తం సిక్స్ తా పులుపు, చేదు తీపు, కారం హ్మ్ ఇంకా ఇంకొకటి ఏం ఉంటది నాకు గుర్తుకొస్తా లేదు. అవన్నీ కలిపి పచ్చడి చేసుకొని తాగుతం. అట్లనే మన లైఫ్ లో కూడా ఆ ఇట్లా షాడ్ రుచులు అంటే కష్టాలు అవన్నీ ఇప్పుడు చెడు రుచి అంటే కష్టాలు అవన్నీ వచ్చిన గాని మనం మంచిగ ఉండాలి
అవునువు చాలా బాగా చెప్తున్నావ్ అసలు నీకు ఎలా తెలిసింది అసలు ఇవి అన్ని మీ తాతయ్య గారు చెప్పారా
ఆ మా నానమ్మ చెప్పింది
చాలా బా బాగా చక్కగా చెప్తున్నావు అసలు
నువ్వు కూడా రావాల్సింది మా దగ్గర ఉగాది ఫుల్ మంచి గా చెస్ కుంటాం ఈసారి రా సరేనా
ఉ సరే వస్తా
ఇంకా
ఇంకా అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ మాట్లాడుతూ ఉండండి సరేనా
అర్ధాం కాలే
అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉన్నాండీ మర్చిపోకండి
మీరు మర్చిపోకండి మేడం
లేదు మీరు మీ పిల్లలు అత్తయ్య గారు మీ ఆయన అంటూ మీరు బిజీగా ఉంటారు అప్పుడప్పుడు నాకు కాల్ చేస్తూ మాట్లాడండి
సారే మమత కాల్ చేస్తా
సరే మరి నాకు కొంచెం పని ఉంది అది అయ్యాక మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడుదాం
ఆ ఓకే ఓకే బాయ్
బాయ్